ఆ ఏం చేస్తున్నావు
ఏం లేదు ఇప్పుడే తిన్నాను
హ ఏ తిన్నా
హ నను రోటీ
ఓ సేమ్ టు సేమ్ మాది కూడా
ఆ సోలక్కయ్యను
హ
ఉహు
మా హనీ పాపా పడుకుంటుంది లేగిసిపోతుంది
ఏ
లలేస్తుస్తుంది ఈ రోజు స్నానం చేయించల్ సాయంత్రం నిద్ర పట్టట్లేదు అనుకుంటా మేబీ
ఆహా
మ్మ్
ఆ ఎందుకు స్నానం చేయించలేదు స్నానం చేపిస్తే అయిపోయేది కదా
ఆ కాఫినా విడ స్నానం చేయంచలే ఉలిదొడిచ తింధి
ఎందుకు చెప్పాలి ఎందుక
నాకు గుర్తులేదు
ఆ
టైం అవ్వలేదు కదా అని నాలుగింటికి వచ్చింది టైం అవ్వలే కదా అని మర ఎందుకు అనేసి స్నానం చేయించలేదు
నాలుగు గంటలకి వస్తా ఎండుగానే ఉంటది కదా నాలుకి
ఈ ఎండగానే ఉంటుంది గాని
ఎండాకాలం ఎండగానే ఉంటది వానాకాలం వానగానే ఉంటది వర్షాకాలం వర్షంగానే ఉంటది.
ఎగెస్టల్ మాట్లాడుతే ఎగ్
శీతాకాలం, శీతాకాలం చల్లగానే ఉంటది. తెల్సు కదా నీకు
తేల్స్ గానీ ఒక నిమిషం లైన్ లో ఉండు.
ఉహ్మ్
వోట్ న పోట్ అ చేస ఆఓ
ఉమ్ ఏంటి ఉమ్ ఉమ్ చెప్పు
చెప్
ఆ
ఎండగా ఉందని మరి స్నానం చేయించలేదు. ఇది ఒక్కొక్క బిజర అయిపోతుంది.
ఓహో
ఉమ్ మరి ఏం చేస్తాం. పిల్లా పడుగుంటదో లేదో. ఆ తినేసాను
ఏం తిన్నావ్?
ఆ చపాతి
ఉమ్ హు చపాతి వెడ్ చేసేస్తది కదా. నవ్వు తింటే
లేద్ తిన్నొచ్చు
ఎవరునర్పాకనా
మా మామయ్య
ఏం అంట్న్నాడు
ఏ మీ ఆయనేటుబోయిండు బుజ్జి అంటే
ఉహ్ హు
పైనున్నారు నేనుచూసొద్ పైకి వెళ్ళారు అని చెప్పను రూంలోకి
ఉమ్
సరేలే ఆ ఆ మాయా ఉన్నారుమాస్ ఎంద్ మాయా సరిలేలోచ్చర్ ఇనాక్ కనిమించలేదా అక్కడ. బాల ఆ మీ దగ్గరికి భంబించాన టైం ఏందే ఆ లేదు బండి మీద ఎళ్తాన అన్నరక్కకి వెళ్ళేద్ గధ
నానోస్తారా
ఆ వచ్చరూ
ఉమ్ హు
బాత్ సరేలే ఏం బంబించాలా సార్ లైన్లో ఉండు ఒకనిమ్షం అయిన్ పడుకునడు మామ్ పడుకొన్ని లేసిపోయిండు హలో
ఏంటి ఒక నిమిషం ఉండు
ఆ
ఒక్క నిమిషంముండు అంటున్నా, హలో
హలో
చేయాలా
ఉ
ఆ సోకలు సారి చేస్తున్న
హాలో
ఓహో
హలో
ఆహా ఆఓహా అవు అవుచ్చు
ఏ
హలో
హలో
హలో
హలో
ఆ చెప్పు హలో ఆ ఏమంటున్నారు ఉయ్యలు కట్టేదు మా అంటున్నారు,
ఊ
ఉయ్యల్ కట్టేదుమా ఏసీలో ఏస్తువా అడు గుతునారు,
ఉహు
ఏసీ లా ఎయకూడదు అంటున్నా,
హు
ఉహు
పాయింటే
వెయ్యకూడదు కదా ఏసీలో
ఉహు
ఉహు అందుకే
లే
ఉ బిజీయా
బయటకి వెళ్లి ఉహు ఆహ్ కొద్దిగా పాన్ నరేంద్ర సాబ్ అవుగటా నరేంద్ర తరిసిగి హడ్రీ నరేంద్ర ఆ చేయగన నాయిగారా ఒంతా